ఆ హలో
ఉమ్ బాగున్నారా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఉ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదండి మామూలుగా బిచ్చగాడు మూవీ సన్న
అవునా ఏ ఇష్టమా మూవీ
ఆ బాగుంటుంది చనా
అవునవును బాగుంటుందిలే
ఆ అప్పుడు ఫస్ట్ లో ఆ
హ్మ్
ఉనడ బిచ్చగాడు నేనప్పుడు ఇదేంది సినిమా పేరే అట్లుంది అ నే నెలా రాను అన్నాను న పొయ్యి చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థంమయింది సినిమా పేరు చూడగానే
ఏది చెప్పే కూడదు అది ఏది చెప్పి అనుకో అదేలే
ఆ అది చాలా బాగుంటుంది కదా
ఉమ్ అవునవును ఉమ్ అవును ఇంకా అది స్కూల్ టైమ్ లో రిలీజ్ అయింది కదా మనం స్కూల్ లో ఉన్నప్పుడు
అవును అప్పుడు రిలీజ్ అయిందా
అప్పుడు మా సార్ వాళ్ళు కూడా చెప్పినారు చాలా మం ది చూడండి ఆ మూవీ చనా బాగుంది చూడండి అని
అవునా బాగుంటుంది కదా అస్సలు
ఉ బాగుంటుంది అందుకే టీవీలలో కి వచ్చినప్పుడు ఆ మూవీని మిస్ అవ్వకున్నా చూస్తున్నాం మేను మా అన్న
అవునా
ఉమ్
మేము ఇంక అప్పుడు టాక్ బాగుందనేసి డాడీ ఇంక పోదామంటే పోయి చూసింటి అన్నమాట
అవును బానే ఉన్నింది ఆ మూవీ చనా బావున్నింది
అవును మమ్మీ ఒక్క తల్లి ప్రేమ కొడుకు ప్రేమ అంద బా చుపిస్తస్తారు
ఉమ్ అవును
హ్మ్ హ్మ్ బాగుంటుంది అసలు అది నీకు ఇష్టమేనా అది
ఉ ఇష్టమే బాగుంటుంది
ఆ మీరు ఇంకా అలాగా ఎమోషనల్ మూవీ అయ్యేవి.
అట్లా ఎమోషనల్ అంటే ఎనిమిది వసంతాలు కూడా బానే ఉంటుంది కదా
యాది
ఎనిమిది వసంతాలు
ఆ చాలా బాగుంటుంది ఇప్పుడు కు ఇప్పుడున్న కాలంలో అలాంటి మూవీ ఎంత బా తీశారు అన్పిస్తోంది నాకైతే
ఉ అది బానే అనిపించింది
ఆ
ఇంకా ఆ కాలం అప్పుడే ఏదో వచ్చింది ఆ టైం లోనే
టైం లోనా ఇంకా ఏదోచిందబ్బా ఏదండి
అదే గుర్తు రాలేదండి బానే ఉండే ఆ మూవీ కూడా
అవునా
ఆహ్
హ్మ్
బాగుంటాయి కొన్ని కొన్ని మూవీస్ కి చానా బాగుంటాయి
బాగా ఫీల్ గుడ్ మూవీస్ కదా అవి
ఆ అవును ఇంకా చూస్తే చూడాలనిపిస్తది ఇంకా కొన్నిసార్లు
అవును నిజం
ఇంకా దా ఆ సినిమాలోలయితే ఇంగా కొన్ని కొన్ని డైలాగ్స్ ఇంగా చాలా బాగున్నాయి
ఎనిమిది వసంతాల్లోనా
ఉహ్
నిజమే అసలు వాడు ఫస్ట్ హీరో ఎట్లా భలేవాడు కదా
అహ్ కరెక్టే
హ్మ్ మామూలుగా ఒకటి ఆ సినిమా చూసి కొంతమంది చెప్తారు అంటే అది ఒకడికి వజ్రం ఇచ్చినా కూడా ఇట్లా పారేసిపోతాడు ఇంకొకడికి రాయి ఇచ్చినా కూడా దాన్ని శిలలాగా మార్చి గౌరవిస్తాడు అని నిది బాగా సెట్ దానికి బాగా సెట్ అయితుంది కదా
అవునవును కరెక్టే బాగుంది కదా
హ్మ్ బాగుంటుంది అది చానా
హ్మ్
హ్ వాడు ఫస్ట్ హీరో బాగుంటాడు కదా
ఫస్ట్ హీరోనా
హ్మ్
హ్మ్
కానీ అదేదో వర్క్లీ కోసం వాడు ఆమెను పాపం ఓదిలేస్తాడు
కదా అవును అనిపిస్తది నాకు అట్లే ఇంత్ హాన్ త ఇదున్నోళ్ళూ ఒక నిమిషంలోనే ఎట్లా మారిపోతారు చూడు
కదా అసలు ఆమె కోసం అనేసి వస్తాడు ఆడికి
వస్తాడు ఇంత ఆశ పుట్టిస్తారు కదా
చానా అసలు అలాంటి అబ్బాయిలు ఏందో
అవున కరెక్ట్
ఉ భయం వేస్తుంది
వచ్చింది ఏమంటే ఇంకా మా రిజెక్షన్ ని కూడా ఒప్పుకుంటుంది కానీ నువ్వు చెప్పే వేలో చెప్పిండు అలా అంటుంది చూడు అది బాగా అనిపించింది నాకు ఇంకా
ఆ అసలు భయవాడు వాడు
అంతే ఏదైనా అ లవ్ చేస్తున్నా అని చెప్పేటప్పుడు ఎంత ఇదిగా చెప్తారు వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు కూడా అదే విధంగా మర్యాదగా చెప్పి వెళ్ళాలా వదిలేసి వెళ్ళకూడదు అనేసి
అవును ఆ
కొన్ని సిచ్యువేషన్స్ లో అన్ని ఒకేలాగా ఉండవు చెప్పేది కూడా చెప్పేసి వెళ్ళిపోలా అంటే అంటే కలిసి ఉండడమే జరగదులే ఎప్పుడు అది కూడా నిజమే
మామూలు గౌరవంగా చెప్పింటే బాగుంటాండి కదా
అవును
ఆ నాకు కూడా అది అనిపించింది
ఉహ్
ఉ ఉహ్ మారి
మీరు తినలేదా ఆఫ్టర్నూన్
ఆహా లేదు ఇంకా టైమ్ ఏం కాలేదు అనేసి ఎక్కువ
ఉ అంతలే
ఆ ఇంకా మా స్నేహితురాలు ఒక పిల్ల వెళ్ళిపోయిడా ఈరోజు ఊరికి
ఉహు
ఉ
స్నేహితురాలు వెళ్ళిపోయిందా ఎవరా స్నేహితురాలు మన క్లాస్ పిల్లల హలో హలో
ఆ చెప్పండి విను పడి ఇస్తాందా
ఆ ఏం వెళ్ళిపోయింది అంటే ఇంట్లో ఇంలోని అంటే ఇంలోని మిస్ అవుతందేమో అని చెప్పింది నాకు అవునవును ఇది మెయిన్ రీజన్ మర్చిపోయినా
అంటే నెక్స్ట్ మంత్ పండగ వెళ్తాను నేనుప్పుడ మళ్ళీ వారం వెళ్తా
అవునా
ఉహ్
కాలేజ్ ఇప్పుడంటా
కాలేజు జూన్ పదహారు అన్నారు
జూనా జులై పదహార
ఇంకా అది చూడలా కొంతమందికి ఏం చెప్ చెప్పాలంటే ట్రైనింగ్ జులై వరకు ఉంటుంది అని ఇంకప్పటి నుంచి కంపెనీస్ మనకి పోరాటం
అవునవును
ఏందో అసలు లక్క కూడా ఉండలా కదా
కరెక్టే అండ్ ఫస్ట్ హార్డ్ వర్క్ ఉండలా ఆ తర్వాత కొంచెం లక్ ఉండలా
కొద్దిగా లక్ ఉండాలి
హ్మ్
ఏది జరిగితే అది అనుకోవాలి అంతే మైన్ మన తల త హ్మ్ అంతె దాని గురించి నేను ఎక్కువ ఉంటాదికాడ ఇంకేమండి మరి ఇంకా
హ్మ్ చెప్పాలండి
అయిందే
ఇంకా మీరు ఏమైనా షోస్ చూస్తారా
షోస్సా ఆ చూస్తాను
ఉహామ్ ఏ షోశు
స్టార్ మా పరివారు
ఆ అవునవును చాల ఫేమస్లె స్టార్ మహిళ నేను అట్టే స్కూల్ల్లో బాగా చూస్తా ఉంటది
కదా చాలా బొంటుంది
కదా నిజం నిజంగా దానికోసమే అది అనిపిస్తుంది నాకు ఆట్లే అప్పుడు ఆఫ్డే స్కూల్ల్లో సైకిల్ తొక్కుకొని వస్తా ఉ అది చూడ్డానికి ఫాస్ట్ ఫాస్ట్గా సైకిల్ దొక్కొని వస్తా అంటిమి
ఆ గేమ్స్ గానీ భలే ఉంటాయి దంతో ఆ
విన్నింగ్ అంటరు హ్మ్ ఇంకా ఏన్ని చనా ఎపిసోడ్స్ చేసింటారు కదా వాళ్ళు త్రీ థౌజండ్ పైనే చేసింటారు
కదా అప్పుడు మా అమ్మోలే సామాన్యులు కూడా ఎంత బాగా అందరు వస్తాండి
అవునవును
హ్మ్
ఇంకా పాపులర్ అయిపోతుంది పాపులర్ అయింటుందేమో ఇంతవరకు ఉంన్నింటే అది
కదా ఇంకా సుమ అక్కకి టైం ఉండదు కదా
అవును కద చాలా కష్టపడతారు ఇంత తీరిక లేకుండా చేస్తా ఉంటారు కదా కొందరు
అవును అసలు యాంకరింగ్ ఆమె చాలా బాగా చేస్తుంది
అవునవును అమ్మా కొన్ని ఉంటాయి చూడు ఏదింటారు ప్రమోషన్స్ కొన్ని చేస్తారు కదా ప్రీ ఈవెంట్ లాంచ్ అంటే మూవీ ముందర చేేస్తారు కదా చాలా మందికి డైరెక్టర్స్ కి ఆమె లక్ అంట అంటే తను చేస్తే బాగా రిలీజ్ అవుతుంది బాగా హిట్ కొడుతు తుంది అనేసి ఆమె ఒకవేళ కుదరదు నాకి ఇట్లా వేరేవి ఉన్నాయిని చెప్పిందంటే తన కోసం వెయిట్ చేస్తారంట అట్లా చెప్పిన్నారు ఒక దాంట్లో అమె ఫ్రీ అయింతవరకు అ ఈ ఈవెంట్ నీ పోస్ట్ పోన్ చేస్తామం పోస్ట్ పోన్ చేస్త
ఓ
అంటే వాళ్ళకి అట్ల సెంటిమెంట్ కొంతమందికి
శ్రీనగరి మరి
ఆ సరే అండి
మళ్లి చెస్తా
ఆ సరే సరే
అవు